హలో హలో హలో ఏమయిందే ఫోను
ఏ నేను మార్నింగ్ నుంచి నెట్ ఆన్ చేసుకోలేదు ఇప్పుడు ఆన్ చేసే సలికే ఏం చేసింలా చార్జింగ్ లేకపోయిండా
ఆ
ఉ
ఉ పైలేవాళ్లు కొత్త పలికి
పోయి వచ్చినారు అందరూ స్నానాల్ చేసి క్వాయిసం చేసింటి సేమ్యాలతో కిందన్ టంకాయ కొట్టుకోని వాళ్ళు తిన్నారా ఏమో తెలీదు కి ఇది ఇంకా చి చి చి పాయసం తినిపించినాన కొంచెం ఇప్పుడు రసం అన్నం తినిపిద్దామని మామిడికాయ పప్పు చేస్తున్న
యాడివి మామిడికాయలు
అదే కోగటం లో మామలుగా మా మామ తెచ్చి ఇచ్చినాడు అ మామిడికాయలు ఉన్నాయి ఇంకా ఈ పొద్దు మళ్ళీ ఇప్పుడు ఇంటికాడికి పాయింటే మళ్ళీ మళ్ళీ మూడు మామిడికాయలు మాగినేటివి మామిడికాయలు చిన్న మామిడికాయలు పెట్టిచ్చినారు కొత్తపల్లి పోయి ఆడ ఈడ అని తిని వచ్చినారు ఆ
ఇంకా ఉమ్ నీకేం చేసి ఇచ్చింది రా
పొప్పన్నం
ఉహు అది క్యారీ కట్టిలా అని అనిండా రా రా రా కుడాలు కూడా చేస్తుందా
అయిపోయినాయి అప్పుడే నాలుగో ఐదో ఉన్నాయి
ఉమ్ నేను కూడా మొన్న అరవై చేసి యావై చేసింటినాయా అన్ని అయ్పాయ
అయి రోజు తిన్న బుద్ధి కాదు అంబల్ తినబుద్ధి అయితది బాగా
ఉ రా రా బాబు నేను ఐరన్ చేసుకోవాలి రా బట్టలు చానా ఉన్నాయిరా నేను కూడ్ చిన్నగా చేసినా అంత లావ అంత జంప్ చెయ్యలే అంత చిన్నగా చెయ్యలే మడియం గా చేసా
అమ్మ చానా చిన్నగా అయితది
దా మేము విమలాకి చేసి మామిడికాయలు ఇప్పుడు రెండున్నాయి తొలాకోటి నీకే రా
ఆ పాప ఫోన్ చేయదా
చేయలే అక్క నేను ఎవరికి చేయలే చానా నాళ్ళు చేయక ఈడికి వచ్చినప్పుడు ఈడున్నప్పుడు మాట్లాడిందే ఓకే
ఏమో కొట్టన్నారంట అని అనే
ఆ
వాళ్ళ ఆయన వాళ్ళ అక్క
ఆ అమ్మ అనింది రాత్రి షాప్లేకి రావద్దు
ఎందుకట్లా అన్నారంట
ఉమ్ ఎమ్మ ఎమ్మ ఉంటేనే మా మొగుడు చెయ్యి షాప్ కాడికి లేకపోతే రాడు అని కూడా ఉన్నాడు అం
గుద్ధ వెనకాలే ఉండాల అని వాళ్ళ అమ్మతో అన్నాడు అని అనా
తెల్దు పిల్ పాప కూడా నీళ్లు పోపియ్యదు నువ్వు పోసుకో నీ పిల్లలు నువ్వే చూసుకో యాటికైతే అరటికాయతదిలే చు ద్దాంలే అన్నాడు
ఆ
ఉమ్ యాలో ఊర్కనే ఉండుమనమా ఆ పాపని వాళ్ళు ఎప్పటికైనా ఊరికే ఒకటి అయితారు మళ్ళీ పాప తిక్కది అయితది వాడు వాడేస్త
చెప్పినాడ ఆయా చంకగా
వెయనాడి వద్దు హ
వాని చేతికిచ్చిన అప్ ఆ పోతున్నారు
ఉ
వాన్ కి రాత్ర అప్ ఎక్కించి
అ
అ నాగప్పు చెట్ ఆస్ నిదనం బట్ కప్ప అప్పు రావు
ఉమ్ నాకేం రాలే మళ్ళ టాక్స్లు
నిదానంగా మత్త ఈ టాస్క్ అయిపోనాకమతాయా
అనా
ఇంద రాత్రి ఎన్ని నర్ సార్ కల్ కట్టేనయ నీతో మాట్లాడిన గదా అది కూడా ఆటోమేటిక్ కట్ అయిపోయింది రికార్డింగ్ రాలే
నేను ఏం చేస్తాను కాబదు రాలేదంటే అన్ని దానికు ఊ ఆ తినుకోకుండా ఉంటావు
ఏమంటాయిప్ప
ఏమో ఓటి నిన్న అట్లే మీ ఊరు పోయయి ఇరికి వచ్చినారా అమ్మ దగ్గరకి
ఊ ఎంగన్న పల్లె పోయి ఎంగనా పల్లె చాలా రోజులకి పోయిన ఆలూర్ పోన పోయి ఆలూర్ పోన నుంచి మచ్చ చిన్న తమ్లురు పోయి మచ్చ చిన్న తమ్ములు ఊరు కోటుకండ పోయి కోటుకండ నుంచి అమ్మలుకు
ఆ ఏ మామ్ ఆడి బిడ్డ అప్పుడే పోయింది.
ఏమో
నీళ్ళన్నీ పోసుకుంటారు నా కాపే చిన్న పాప కదా కడుపు గిడుపు నొప్పించినా కూడా చెప్ బయటికి వెళ్ళు కదా
మనకి తేల్మ్ దమ్మ అందరికి తెల్సతతే
అ
ఈ విషయ నాక తల్ వాదు వాళ్ళ తెరిసా అని
ఏమో
ఆ
ఇగ షాప్ ఇంటికి పోకుండా ఇట్ షాప్ ని ఓపెన్ చేసిన
ఆహం బా షాప్ ఇంటికి పోయి ఇంటికా అన్ని పెట్టి వచ్చినాను
క్యారీగా అట్లే తెచ్చుకున్నారా పటుగావు నేను బుద్ద ఇరోం చేయల్లా చాలా ఉన్నాయి సా ఇవే పదహైదు పైనులు ఉన్నాయి
నీ పెద్దప్పి ఓత్తాడంట, చిన్నప్పి రాడంట.
ఊరికే అనేంత వరకే మన అమ్మ వచ్చినప్పుడు కూడా అంతే ఊరికొతావరా అంటే. ఉ వస్తా అమ్మమ్మా వస్తాను. వస్తా చెక్కకు గు చుస్తాను వస్తాను హాలిడేస్ లో వస్తాను అనే మళ్ళీ పోయింది రే అమ్మ అంటే అమ్మ పోయింది అప్పుడే అని అంటన్నారు
అ
నువ్ పడుకో పోయి ఉమ్మ్
మా పిల్లలు అయితే ఉంటారు‌ చూడు
ఉమ్మ్
కదా అమ్మ దగ్గర తాత పిలిత్తేనే రా తాతా పోతాం రా కారుంది కదా కార్లో పోతాంరా మన బ స్ ఎక్కిత్తారా అంతగాల్చింటే రావాల అనుకున్నప్పుడు అంటే మళ్ళొతపో మళ్ళొతపో అం
పట్నం పిల్లోలుకాటికే రాడంట పొద్దున అమ్మె చూసుకుంటుందట
ఆ ఆ ఆ
రా నానా కొంచెం తినేసి పోదురా ఉత్తది తిం టే మామిడికాయి మళ్లీ కడుపు నొప్పిత్తది ఉత్త
యప్ప ఫస్ట్ తిరుపతి పోయ్యి తిరుపతి నుంచి అరుణ చలము అన్ని చూసుకుని వస్తాడంట
మ్మ్
నన్ని అడిగిరా రెండు, రెండు వేలు ఉంటే ఏయాలంట
ఎవరు నువ్వా
హ్మ్ రేపు ఎత్తాలే అని అన్నాడు. అయ్యో ఫోన్ చేసిందా రెండు వేలు ఉంటే ఎయ్యి నేను రేపు కావాల్చుంటే చూపులోత్తే నీకేసేత్తాను అన మేము షాప్ యడ తెరిచినం రెండు రోజులు మ్మ్ సంతకాడ కావాల్చింటే ఏత్తాలే
ఎమ్ చానా బాలేద బావకి
మాట్లాడదు
ఆ‌
మాట్లాడ్ను ఎవరితోనో ఎవురు ఏందో డో సగం లే
హ్మ్ ఓకపోద్దా
ఈ పొద్దు ఎందుకు ఉంటారు పండగరోజు
మాట్లాడుకోకుండా
అట్లేం లేదు
ఏందే ఆయప్ప ఎవరితోనో మాట్లాడుతున్నాడు పెద్దాయప్ప
అన్నము తింటే మామిడికాయ కోసిత్తాడట మామ
మ్మ్
నేను తిన్ను ఇంగ సాలు అని ఆయప్ప ఇంగ రెండు ముద్దలు తింటే తిన్ కోసిత్త అని మా మామ
హ్మ్ పశ్చిమాడికాయలు యో మి మీవాళ్లకి ఉన్నయంటివి కదా
క్కంటే కాదు మా మామామ పెద్దగా ఉండి చేపిత్తాడన్నమాట
ఆ కళ్యాణ మండపం కాడా
ఆ అది అప్పుడు మేము పైనుంటిమి చూడు మనము ఇంటి పైనా ఓనర్ ఆయమ్మ ఉండ్లా ఓనరు అయమ్మ చెల్లెలు వాళ్లద ఆ తోట
ఆ
పోయినప్పుడల్లా పికిస్తాడేమో కదా మామిడి కాయలు.
మీమేం పోము వాళ్లే వత్తాంటారు దినము మునకాయలాంటా మామిడికాయలంటా జామకాయలు దండిగా వత్తంటాయ్.
మ్యానేజ్ చేత్తన్నాడా అక్కడ
అమ్ముతాంటాడు కదా చూసుకునే మ్యనేజ్మెంట్ అంత అంతే మామది ఉమ్ ఏమన్నా పెళ్ళిళ్ళు ఉన్నా కూడా పోబాట్ తన్లో అంత క్లీన్ చేపించేది చేసేది అంత మామ చూస్కు వత్తంటాడు
మీకే మేలు మునకాయలు వత్తాయ్ జామ్ కాయలు వత్తాయ్ మామిడి కాయలు వత్తాయ్ మల్సిన సీనాకయాలేమో నిదరాడో నిదనాడువంట.
సీనాకాయలు మన్న చ్ చ్ చ్ చీనాకాయలు చిన్నమామ్ ఇదనాడ్ ఇంద ఇందనాడు చీనాకాయలు కాద్ చినకాయలు డు గెంజిగడ్డలు ఆ పరేంగ్ కాయలు మూడు
ఆ
జామ్ కాయలు మామిడి కాయలు మొన్న ఓగాయప్ప తెచ్చిపోయినాడు నిమ్మకాయలు పచ్చివి చిన్నవి.
కొత్తపల్లియప్ప
ఆ
జామ్ కాయలు తింటే మంచిదంట కదా బాగా
ఆ
జామ్ కాయలు తింటే చాలా మేలుంట కదా.
ఏమోపా పిల్లల్ల కొట్ పిలల్లోకి తినిపిగుడుదాంటారు.
జామ్ కాయలు భల్ తింటారు మేల్పా షుగర్ కి కంట్రోల్ అయితుంది.
ఉ
పనాయిపోయిందా ఇంగా
ఏం చేసినాను ఏం చేయ అన్నం అన్నం దాంట్లో పెట్నాను. కిందను గ్యాస్ అయిపోయిందా
ఉ
తలాకాయ్ నొప్పిత్తంది అది కాదు ఇప్పుడు గ్యాస్ లే దొరకడం లేదు. మీకు దొరుకుతంటే ఒక్కటి పెట్టుకోకూడదా ఫుల్ ది.
ఆ
ఉల్లుది
మాద్ బుకింగ్ చేసినా ఇంకా రాలేదుపా ఏమో ఇండియన్ గ్యాస్ మీది యాది భారత్త.
ఇండియా నే అదే చెప్తానేది గ్యాస్ లేవు పెట్టుకోకూడదా బ్లాక్ లోనే ఎట్లో అట్లా కొని అంటంనేది.
ఆ హో బుక్కింగ్ ఏమో అయింది మాది ఓ టి పి వచ్చింది వాడింగ వేసిపోలా
ఓటీపీ వచ్చింది వత్తుంది పా అది ఓటీపీ ఒక రోజు మాత్రమే బు బుకింగ్ అయ్యేది. మళ్లి మరుసటి రోజు పనికిరాదు అది
హ
ఇప్పుడు గ్యాసులు పామిల్లో అస్సలు లేనే లేవంట బ్లాక్ లో కూడా లేవంట అందుకే. ఆ అయిపో రాంరాజుపూర్ రాంపురం అయ్యప్ప పక్కిరోళది కూడా చెచ్చున్నారంటనే
ఏం అబ్బా
నాకు తెలవదు అన్ అందుకు చెప్పిల్ అ నాట్ నుంచే అందుకు మీరు కూడా ఒకటి పెట్టుకోండి అండి ఖాళీ సిలిండర్ ఉంటె అంటన్నా
ఉ కాలి గుంది మాది సర్లేపో మళ్ళీ ఏచ్చా
ఉ సరే బ్లాక్ లో అయినా కొన్ని పెట్టుకోండి బో
ఉమ్ సరే నే బాయ్